హలో ఆ బాగున్నామండి మీరెలా అన్నారు
ఆ బా డి ఏం చేస్తున్నారండి
ఏం చేయాలండి జస్ట్ వాక్ చేస్తుంది తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారు
ఆ అంటి తిన్నాం ఏ ఇ ఏ ఏమి ఏం చేయట్లేదు జస్ట్ ఊరికే తిరుగుతున్నాను ఆ మీ కాలేజెస్ లో ఎం ఫెస్టివల్ ఆ వి ఏం కండక్ట్ చేయలేదా
ఇంకా అంటే ప్రెషస్ అయినాయంండి మ్ అశవాని ఉంది ఇంకా పెట్టలేదు ఈ మంత్ లో ఉంటుంది అన్నారు అంటే టూ డేస్ జరుగుతుంది అనమాట ఆ ఒక రోజు సెలబ్రిటీస్ వాళ్ళు వస్తారు
ఆ
ఇంకో రోజు డిజే డ్యాన్స్ అంతా ఏస్తారు బాగా చేసుకుంటామండి ఏమేమో
మా కూడా జరుగుతాయిడి కానీ మాకి అంతా ఉండదు అంత ఏమీ ఇప్పుడు అంటే ఫ్లాష్ మ్యాప్స్ అవన్నీ జరుగుతాయిడి కాలేజెస్ లో
ఆ ఫ్లాష్ మొబ్బు అంటే అశోక్ ఫ్లాష్ మొబ్బు ముందే పెట్టేస్తారండి అశోక్ కూడా ఉండదు మళ్ళీ డిపార్ట్మెంట్స్ ఫ్లాష్మోబ్ వచ్చేసి అశ్వప్పుడే పెడతారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా
డిపార్ట్మెంట్స్ కి కూడా ఉంటదా అండి
ఆ డిపార్ట్మెంట్స్ అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేస్తారు దాంట్లో ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇసారు ప్రైజెస్
అంటే బాగా పార్టిసిపేట్ చేస్తారా మీ వాళ్ళంతా
ఆ చేసారండి ఈసారి అయితే తక్కువ మా కాలేజ్ లా
ఓ వన్ మంత్ త్ ఆ అదే పేర బసే అదే పని మీదనే ఉంటారా అండి ఈ వన్ మంత్ అలాగా
వన్ మంత్ ఏంటండి వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ నుంచి వాటికే పర్మిషన్ అంట కాలేజ్ అంటే కొంతమంది ఆ చాలా బాగా జరుగుతుందండి రెండు రోజు ఇట్లఅయినా బాగా జరుగుతుంది
నే అయితే మీరు బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తాారు
ఆ అదే మూడు రోజులు అని చెప్పసి సిక్స్ హండ్రెడ్ పే చెపిస్తాను
ఓ మనీ పే చేయచ్చునా తిన్న సంది బా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ తో తిరిగి తాగు తింటారు ఇంకేం కావాలి ఇంకా ఇంకా మనీ అంటే ఇంకా ఇక్కడైనా కూడా ఇక్కడైనా కూడా పాపం అంటే కడతారు కట్టించుకుంటారు ప్రతి ఈవెంట్స్ కి కట్టిచుకునే మ దాంట్లో జరుగుతాయి గాని అంత లేదండి ఎవరు మా కాలేజెస్ లో ఎక్కువ ప్రిఫరెన్స్ స్టడీస్ కి మాత్రమే నాకేమో చాలా ఇంట్రెస్ట్ అలాంటి ఈవెంట్స్ మీద
అవునా మీరు డాన్స్ బాగా చేస్తారా అండి
ఆ అండి చానా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం
అవ్ అప్పుడే తెలుస్తుంది డాన్సర్ అన్నట్టు
ఓ చాలా బాగా గె స్ చేసారండి మీరు
ఆ విన్పిస్తుంది ఇంక అప్పుడే
ఇంకేందండి
పార్టిసిపేట్ చేస్తారా అయితే మీరు
చేసేదాన్ని అండి అలాంటివి ఫ్లాష్ మాబ్స్ అలాంటివి ఇంకా చేయలేదు మా దాంట్లో నేను క మా పి ఆర్ టీన్స్ అలా ఉంటారు కదా ఒకసారి నేను వాళ్ళకు ఒక ఐడియా ఇస్తాను ఒక ఐడియా ఇవ్వాలి అనుకుంటాను త పోతే ఇంక వాళ్ళు రిజెక్ట్ చేస్తారేమో అని చెప్పేసి
దుకు రిజెక్ట్ చేస్తారండి ఎవరు అయినా
ఓ ఓ టే అలాంటివి పెడితే స్టూడెంట్స్ ఓన్లీ చదువుకు మాత్రమే కాకోకుండ గేమ్స్ ప్రెజెంటేషన్స్ ఐతే వాళ్ళ ఐడియాస్ అన్నీ ఎక్స్ ప్లోర్ చేయడానికి ఏదో ఒక అటి ఉంటుంది కదా ఆ అలాగైతేనే బావుంటుంది కాలేజ్ లైఫ్ మొత్తం ఓన్లీ స్టడీస్ అంటే
అండి అది కూడా కూడా నిజమే
లాంటి ఫెస్ట్లు జరుగుతా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు కూడా ఎంజాయ్ చేసినంతసేపు చేస్తారు చదువుకున్నంతసేపు చదువుకుంటారు అలా ఉండాలి కానీ ఎప్పుడు చదువు చదువు చదువు మళ్ళీ మె పిచ్చి పట్టి డోర్లలో తిరిగేస్తారు
అంటే ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేస్ ఎలా ఉండాలి అప్పుడైతే గానీ రిలీఫ్ దొరుకుతుంది
ఆ అలాంటి విధాంలో అవి ఎలాంటి పెట్టారునుకో అంకప్పుటికి ఇక అంటే ప్రతిసారి ఏం పెట్టనవసరం లేదు ఒక త్రీ మంత్స్ ఫో ఒక సిక్స్ మంత్స్ కొక ఫెస్ట్ అలా చేస్తే అప్పుడు మైండ్ రిలీఫ్ గా ఉంటది ప్లస్ ఇలా చేసారు ఇంకా ఫ్రెండ్స్ తో ఉంటే బా ఎంజాయ్ చెయ్యొచ్చు అ
అదే రీ తింటిగా మీ కాలేజ్ వాళ్ళు ఫ్లాష్మోబ్ కి అంటే ఆ మా కాలేజ్ సైడ్ వచ్చారండి అంటే కాలేజ్ ఉన్న ఏరియా
లేనా అండి మీ వాళ్ళో లేదో తిక్కన్
ఆహా లేదు మీ కాలేజ్ వాళ్ళు వచ్చారండి మా కాలేజ్ ఏరియా సైడ్కి అంటే వేషారన్నమాట మీ అయితే మీరు లేరే అండి మీరు చేయలేద ఈసారి
ఏనా అండి మేబి అది మా మా కాలేజ్ వాళ్లకు కాదనుకుంటా మేము ఎప్పుడు మా కాలేజెస్ లో అలాంటివి కండక్ట్ చేయట్లేదు ఇంకా నేను ఇంకా జస్ట్ ఐడియా వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నాను కోఆర్డినేటర్స్ కి మీరే అన్నారు మీ వాళ్ళు ఎక్కడెక్కడ చేసి కాలేజ్ లో చేసామని చెప్పారు కదా
ఆ మా వాళ్ళయితే కడప ఆ తిరుమల అట్లా పోయినారండి
బెటర్ అండి మీ కాలేజీ మా కాలేజ్ లో అయితే ఇయర్ కి వన్ సో ఒక ఫ్రెషర్స్ డే తర్వాత యాన్యువల్ డే ఇంకెవరన్నా గెస్ట్స్ వస్తే వ షాప్స్ ట్రైనింగ్స్ మొత్తం ఇవే ఉండాలం పోలీస్ ఇంకివి తప్ప ఇంకా ఇంకేమన్నా అంటే ప్రతిదానికి మనీ కట్టించుకుంటారు అదొకటి అదొకటి దొరికింది ఇంకా
అన్ని కాలేజెస్ అంతేనండి ఇంకా డబ్బులు లాగుతానే ఉంటారు అవసర అనవసరానికి అవసరాను
చే కట్టించుకుంటారు మళ్ళీ దాని వల్ల ఏం యూజ్ లేదు మనకి
అదైతే నిజమే
ఆ మీ కాలేజెస్ లో స్టడీస్ బాగును
ఆ స్టడీసంతా బానే ఉంటా కదండి మ్మ్ నాకు డ్యాన్స్ ఇష్టము కానీ రాజనేర్చుకో మ్మ్ చిన్నప్పటి నుంచి ట్రై చేసి అంటే వచ్చేదేమో కుగా అప్పుడేస్తాంటి
ఓ నేను నాకి డ్యాన్స్ అంటే ఇష్టము నేన్ మీల్స్ కూడా చేస్తూ ఉంటా అప్పుడప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ డ్యాన్స్ అంటే ఫస్ట్ డ్యాన్స్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉందంటే ఫస్ట్ నేనే ఉంటాను హ్మ్
అవునా
పోస్ట్ చే పోస్ట్ చేయడం ఏమిముండదండి పబ్లిక్ అకౌంట్ కదు సి ప్రైవేట్ అకౌంట్ ఇప్పుడు ఆ సోషల్ మీడియా వల్ల కూడా చాలా మంది ఇప్పుడు మనం పబ్లిక్ చేసామ అనుకో దాన్ని కొంతమంది చెడు చేసి సవాళ్లు ఉంటాయి హ్మ్ మన కేందుకు చెప్పండి రిస్క్ అవసర మనము ఏదో చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటాము మనకి ఎందుకండి అవంతా హ్మ్ అది జస్ట్ నా నా హ్యాపీనెస్ కోసమే నేను తీసు
కూడా కాదు ఆ ఆ
అవి జస్ట్ నా హ్యాపీనెస్ కోసం చేసుకున్నవి జస్ట్ గ్యాలరీలో పెటు పెట్టుకోడానికి మాత్రమే అప్పుడప్పుడు చూసుకోడానికి ఆ ఇంకా మా మా అబ్బాని ఒక ఉంది ఆమెకి చాలా అంటే ఇష్టం అన్నమాట మేము అలా చే చేయాలా యాక్టింగ్ చేయలా డ్యాన్స్ చేయలా ఆ బాగా రెడి అవలా ఆ ఆ ఆమె కోసం ఆమె కోసం చేశాను ఇంకా అలానే అలవాటైప్ పోయింది ఇంకా ఆమె అయితే మ ని చేయకపోతే తిట్టే సేది అసలు మేము అను అనుకుండే వాళ్ళము ఎందుకు ఇలాగా అని చెప్పి నాకు అప్పుడు ఏం అర్థమైందంటే ఇలాంటి ఇది కూడా ఉండాల ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు ఇలాంటిది కూడా ఉంటే జస్ మన మైండ్ అంటే బాగా రిలీఫ్ ఓషార్పు
ఆ అందుకె ఆయినా మేము అంత్
ఆ మన బాడీని జస్ట్ రెస్ట్ లో పెట్టుకోకోకుండా అలాంటి చేస్తూ ఉంటే మనకి కి మంచిది బాగా యాక్టివ్ అవుతాము
ఉ అకే మేమయితే మేమయితే కొత కి ఫ్రెండ్స్తో కలిసి బయటకి వెళ్తాము. అంటే ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాము కదా పొద్దుటి నుంచి ఈవినింగ్ వర్క్. కాలేజీ లోనే ఉంటామా, ఇంకా మళ్ళా ఈవినింగ్ అ వచ్చేసామా పీజీ కి అప్పుడు టైమే దొరకదు. అట్లా టైమ్ తొంద తొందరగా అయిపోత వచ్చేది ఇంకా హాలిడేస్ కదా. అంట అట్లా మా ఇంటిది పోవడం కోసం ఉంటాంది. కలిసి సండే టైమ్స్ అట్లా తినేకి అంత అట్లా వె తమ రెస్టారెంట్స్ కి
ఆ మేము కూడా వెళ్తాము. కానీ మా ఫ్రెండ్స్ కూడా బాగునే బాగా కలిసి వెళ్తాము, తిరుగుతాము. అన్ని చేస్తాము కానీ పళ్లే బానే ఉంటది ఫ్రెండ్స్ తో అని అంతా పోవండది కానీ ఎ ట్రిప్స్ కి వెళ్ళదంటేనే వాళ్ళు అసలు జస్ట్ ఒప్పుకోరండి. నాదేవో బాగా టూర్స్ ఎంజాయ్ చేయ్యాల, డ్యాన్స్ నేర్చుకోవాలా అలాంటి ఫెస్ట్ పార్టిసిపేట్ చేయాల
అంటే వాళ్ళు ఒప్పు ఒక్కకోవడానికి ప్ర కారణం అంటే పేరెంట్స్ వద్దంటారు కదండి అందుకు
ఆ అది ఒక రీజనే మనమె చెయ్యలేం కదా.
ఆ అవును
ఉహుహు ఎవరి ఇష్టం వా మనప్పుడు మన ఇంక ఎంత మాత్రం వప్పటిస్తా. సంగి
అవును ఇంకా వాళ్ళైనా పేరెంట్స్ మాట్లాడి తప్పే ఎట్లా వస్తారండి వాళని అర్థం చేసుకోవాలి. ఇంకా కానీ మనం పోతే కానీ మనం ఎప్పుడ బాదే ఉండదు. ఎలా వాటి మనమే వాళ్ళపే ఎక్కువ కర్రీ ఇంకా అది పన్ ప్లాన్ చేసి మనం పోవాలె
అవునవును ఏం చేరె అండి బాయ్ అండి
పోవాలె మేము
ఆ ఓకే ఒకె అండి
ఉమ్